ఆ వినిపిస్తుంది మీీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నారు
ఎం లేదండి ఖాళీ ఇంకా కూర్చొని
ఆహా అది ఏటన్నా బయటికి వెళ్ళేది ఉందా లేకుంటే వెళ్ళేసి వచ్చారా అని అడుగుతున్నా
ఆ ఎటుూ వెళ్ళలేదండి ఇంకా ఆ బయటికి వెళ్ళేది కూడా లేదు రేపు వెళ్ళాలి ఇంకా గుడికి వెళ్ళేసి సే పొద్దున్నే చాలా పనులు ఉన్నాయి అయిపోయిదా మీకు రేపు అంటే పూజకు కావాల్సిన సామాన్లు అవన్నీ తెచ్చుకున్నారా
అంటే పూజ అంటే మా ఇంట్లో మా అత్తమ వాళ్ళు కొంచెం అంటే వాళ్ళు వెళ్ళారు
ఉ
మేము వెళ్తాము కానీ ఇంకా రేపు మా హస్బెండ్ కు ఆఫీస్ ఉంది ఇంకా ఎట్లాంటందో ఇగ సిచ్యువేషన్ చూడాలి. వాళ్లకు హాలిడే లేదు అంట?
అయ్యో, ఆ కొన్ని ఆఫీసెస్ కి, శ్రీరామనవాకి ఇ్వారు.
అవే, సెంట్రల్వి ఉంటాది గా.
ఆహా. సెంట్రల్ డిపస కే ఇస్తారు మోస్ట్లీ.
అవును, లేదు ఇంకా రేపు ఆఫీస్ ఉంది. మళ్లీ మా మార్నింగ్ వెళ్తే, ఈవినింగ్ వస్తారు ఇంగా.
హ్మ్.
ఇంకెట్లుంటధో, రేెపు సిచ్యువేషన్. ఆ అయిచ్చ. తూడాలి. ఎట్లా అయితుందో? ఊహు ఆసు. ఆహా, మీరు మే మమ్మీ వాళ్లు ఇంట్లో ఉంటార అన్నారు కదా?
ఆ లేదండి, ఏదేనా అంటే.
సు.
హుష్, ఆ అదిగాథ. ఆదేం లేదు. త అండి, చెప్పండి.
హ్మ్. ఇంకా అంటే. మీర్ మీ అంటే. మీరు కజిన్స్, మీ అంటే మీ హస్బెండ్స్ మళ్ల బ్రదర్స్ ఇంకా ఎంత మంది ఎన్న. ఉంటార ఎట్లా.
ఆ, ఉన్నారండి. మా హస్బెండ్‌కి ఒక బ్రదర్ అంతే. ఒక, సిస్టర్.
హా, ఓకే!
ఉమ్.
మీ అంటే, మీకు మీకు ఎక్కువ. జాయింట్ ఫ్యామిలీస్ నచ్చుతాయా? లేకుంటే ఇట్లా ఇండివిడ్యువల్‌గా, ఉండే వాళ్లది నచ్. నచ్చుతాదా?
ఒహో, ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ కావాలనుకున్నా, ఈ మధ్యలో రియలైజ్ అయినా, ఇండివిజువల్‌గా ఉంటేనే బాగు. బావుంటదా?
హీ హా హె.... అందరూ అట్లానే, రియలైజ్ అయితారు.
అంటే, బావుంటది జాయింట్ ఫ్యామిలీలో, కానీ ఏంటి అని.
బాగుంటుంది, అంటే అందరు ఒకే మెంటాలిటీ ఉండదు కదా.
అలా ఉండదు లెండి, గానీ. కొన్ని విషయాల్లో, అవతలోళ్లు హర్ట్ అవుతారు. వాళ్ల హర్ట్.. ఇట్లా, బిహేవ్ జేయాలి అన్న కామన్స్.
అదే అందరు మెంటాలిటీ, ఒకే ఇలా ఉండదు. అది, మనం అందరితో మింగిలి అవ్వచ్చు, అందులో అవ్వలేకపోవచ్చు.
మ్మ్. నిజమే, అండి.
దాని వల్ల, ఇగ ప్రాబ్లమ్స్ అనేటివి ఇగ స్టార్ట్ అయితాయి. మళ్లీ ఇప్పడి జనరేషన్ ఏంటంటే, ఆల్మోస్ట్ అందరూ చదువ్. అంటే, కొంచెం థింక్ జేస్తారు. ఏదన్నా అన్నా గానీ, ఇట్లా అంటున్నారు అని కొంచెం థింకింగ్ ఓవర్‌గా ఉం. అంతానే గదా, ఇగ. ఒహో ఆల్మోస్ట్. అంటే, నేను గూడ హోస్. స్టేజ్‌లోనే ఉన్నాం కాబట్టి, ఖచ్చితంగా థింక్ చేస్తాం.
అది నిజమే. కాకపోతే, ఏంటి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డుబడు. పడుతారు.
అదే ఇప్పుడు వా ఉండేది అందరు ఆల్మోస్ట్ స్టడీ పెర్సన్సే ఉంటారు కాబట్టి ఉంటుంది అబ్బా అని ఒక మాట అంతకు ముందు వాళ్ళ జనరేషన్ ఏంటిదంటే వాళ్ళు ఇట్ర చదువుకోకుండా ఉన్నవాళ్ళు కాబట్టి అం త వాళ్ళకి ఏమంత నాలెడ్జ్ లేదు తెలిదు బయట ప్రపంచం తెలిదు
ఇది అంటే ఏదైనా లైట్ తీసుకుంటారు
అది బయట ప్రపంచం తెలిదు వాళ్ళకు
ఆ మాట అన అనాలనుకోరు అనిపించుకోవాలను కాబట్టి కొంచం
అదే అదే అందుకె అదే అంటున్న నేను గుడా దాని వల్లనే కై గోస్ ఉన్నాం కాబట్టి అన్
ఇవ్వరండి పాయింట్లు అది చాలా తక్కువ మంది జాయింట్ లో ఉన్నాగాని అ ఒకలు ఉంటేనే ఉ మాక్సిమం పిల్లలు ఇగ వాళ్ళు వాళ్ళు
నేను చూసాను కొన్ని ఒక టూ త్రీ ఫ్యామిలీస్ చూసాను అ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ అయినా గానీ వాళ్ళు ఏంటంటే జాయింట్ ఫ్యామిలీలో ఉంటారు వాళ్ళు ఏమనా అన్న కానీ కొంచెం రెస్పెక్ట్ తోటి ఉంటారు కొంచెం అన్ని రేట్లు చూసాను తెలుసా కొంతమంది ఎట్లంటే మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంటికి వస్తారు అండ్ మ్యారేజ్ మారేజయి అల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ అంతే ఉంటారు టూ త్రీ మంత్స్ అయి ఈలోపే కతం మళ్ళీ డిస్కనెక్ట్ అయిసాను నే సప్రేట్ ఇంకా
అది మ్యారేజ్ బేస్ అయి ఉండదు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కమిట్మెంట్ బేస్ అయి ఉంటది ఈ మ్యారేజ్ అయినా
న కని
వాళ్ళిద్దరు స్టాడింగ్ ని బట్టి ఉంటుందండి అది
మారేజ్ అంటే ఇప్పుడు ఒక అంటే లవ్ మీదే నేను చెప్తున్న లవ్ మ్యారేజ్ ఇ కూడా అండర్స్టాండింగ్ ఉంటుంది ఇప్పుడు కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకోని కూడా అలా ఇంట్లో వాళ్ళని అండర్స్టాండ్ అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది లవ్ మారేజ్ చేస్కోని కొని ఇంట్లో వాళ్ళు నచ్చట్లేరని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు నే రెండు మెంటాలిస్ చెప్ మీకు చూసాను నేను రెండు మెంటాలిటీస్ వాళ్ళని చు చూసాను కాబట్టి చెబుతున్నా
ఓకే
ఒక్క నిన్ను లవ్ మ్యారేజ్ తప్ప అంటేలేన్ ఆల్మోస్ట్ మాది గుడా లవ్ మ్యారేజి
హ్మ్ హు అది మన మెంటాలిటీని బ బట్టి బేస్ చేసుకొని ఉంటది ఇంకేదైనా అంటే దీంట్లో నేను ఒక స్టోరీ ఏంటి అంటే వాళ్ళు మ్యారేజ్ ఒక సిక్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్ సో లవ్ మ్యారేజ్ అయితే ఆ అయితే అబ్బాయి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిండు అంటే సిస్టర్ అని చెప్పి తీసుకొచ్చిండు ఆ అదే స్టోరీ నేను అందుకే చెప్తున్నాది డిఫరెన్సెస్ గలది చూడండి అని అదే అమ్మాయి అందుకేనే అందరినీ ఒకేళ ఆలోచించామని నేను అంటలేను గాని లవ్ అనగానే ఇంత డిఫరెన్స్ ఉంటని చెప్తున్నా అదే అట్లా అని తీసుకొచ్చారు
తర్వాత ఏం అయింది
పిస్ చెప్పి తీసుకొచ్చి ఇంకా ఆల్మోస్ట్ అందరికి సిస్టర్ లాగానే వాళ్ళు లు ఓ ఇంట్లో మొత్తం కూడా అట్లానే చేసారు అ అందరికీ పరిచయం కూడా కూడా అలానే అయింది సిస్టర్ లాగానే ఆ అంద ఆల్మోస్ట్ అంత ఒక ఆల్మోస్ట్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా అదే వెంటాలి సిస్టర్ అనే మెంటాలిటీనే ఉండేది కాకపోతే ఆ ఇగ ఆ పీక్స్ కి వచ్చి నా క కి ఆల్మోస్ట్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ లో అందరి వాళ్ళ సిస్టర్ ఆయనకు ఒక సిస్టర్ రో ఒక బ్రదర్ సిస్టర్ మ్యారేజ్ అయిపోయి ఇంట్లో అన్నం వాళ్ళ ఆయన ఫ దర్ లేరు
ఓకే
అన్నిీ ఇంట్లో అన్ని సెట్ అయిపోయి వా సిస్టర్స్ కూడా మ్యారేజ్ చేసిన తర్వాత అప్పుడు చెప్పారు ఇట్లా రాదా లవ్ ఇట్లా చేసుకుంటున్నాం అని చెప్పి
ఓయమ్మో అయినా అట్లా ఎట్లా ఉంటారు సిస్టర్ అని పరిచం చేస్తారు
హ ఉ అదే కదా అ ఆక్చువలీ మా బ్యాంగ్ళూర్యి ఈమెకు
అమ్మా ఎక్కడ చెడి ఆ చెప్పండి మా పులి పిల్లలు లెస్ చింది క్రీ
తూనండి ప్రసన
ఉ చెప్పండి చెప్పండి
హలో ఉన్నారా మీరు కొంచెం వాయిస్ చాలా డిస్టర్బెన్స్ సోస్తుంది ఒకసారి సిగ్నల్స్ చూసుకోండి
ఉ ఇప్పుడు ఓకేనా
హలో
ఆ హలో వినిపిస్తుందండి నా దగ్గర అయితే బానే ఉందండి ఫుల్ సిగ్నల్ ఉంది మీ ఓ
క్యాడింగ్ జో
మీ వాయిస్ ఫుల్ క్లారిటీ ఉందండి నాకు
హలో
హలో వినిపిస్తుంద మీకు హలో వినిపిస్తుందా అండి ఆ వినిపిస్తుందా